హలో
హలో
బా
హలో ఆ కనెక్ట్ అయిందిలే కొద్సేపు బంచి కనెక్ట్ అయితాందిది.
ఆ అవును. ఇంకా తిన్నవా
ఓ తిన్నా తిన్నా.
ఏం చేత్తానవు
ఆ ఏం లేదబ్బ ఇంట్లది క్లీనింగ్ అయిపోయింది.
ఆ
స్నానం చేద్దామని నీళ్ళు పెట్
ఆ
ఉమ్ ఆ
పల్ందా స్కూల్
ఏందీ
పాపా పాపా బాబు చెప్పిన వాక్క
ఆ పాప బాబు
కదా
ఫస్ట్ కే బాబుడు తర్వాత పాపా ఆ
ఆ స్కూల్ కెల్లారా
ఆ వెళ్ళినరూ వెళ్ళినరు
ఆ ఎంచేస్తునవు
ఏ ఏంలేదు అబ్బ ఉరికే ఉన్నాను ఇదే మా ఊరికి పోవాలా ఇగ నీ మా ఊరికి పోవాలా రేపు
ఆ ఆ
అక్కడ ఇల్లు కడగల్ల ఊరికి పోయి అత్తోల ఊర్లో ఉమ్ ఉహ్మ్ ఆ
ఆ
ఆ పండుగ అక్కడే అంటే వస్తాం మళ్ళా ఇల్లు కడిగేసి అక్కడ మరి పిల్లోలకి స్కూల్ ఉంటుంది కదా ఇక్కడ ఇల్లు కాగా సెకండ్ సాటర్డే సండే పడుతుంది కదా అందుకే వెళ్ళలి ఇంక రేపు పూ టూ డేస్ త్రీ డేస్ ఇల్ కడకేసి వస్త వచ్చి మళ్ళీ వెళ్తాం పండక్కి
ఆ
హలో
ఆ చెప్పక్క
వయిసు బ్రేక్ అయితాందిలే
ఆ అవునుకా నాకైతే వాయిస్ విన్నపడట్లే
ఏమో మల్ల నాకు నీ వాయిస్ అట్లే ఉంది మా యక్కోలవి ఇద్దరివీ అయిపోయినాయంట ట్వంటీను
ఆ అవును నీది
ఆ నావీ అప్పుడే అయిపోయినాయి కదా నావి అప్పుడే అయిపోయినాయి నెక్స్ట్ నావి లేదు లేదు లేదబ్బా
అ
నీవేన్నాయి ఇప్పుడు
ఇదీ నాలుగోదెక్క
నాలుగోదేనా ఇంకా
నిన్నె వాచినర
నిన్న వచ్చినా గాని నాలుగైనా మాట్లాడినేది మా యకొల్లు ఇద్దరు కదా
అవును అక్కలోతో ఒకటే మాటడిన
మరి ఒక్కొక్కరు ఒక ఫోర్ ఫోర్ టైమ్స్ మట్ మాట్లాడాల్సిన్టీవీ మా యక్కలతో
ఆ మాట్లాడాలి మళ్ళి చేయమన్నారుారో
అవునా చేయిచ్చే మళ్ళ
ఆ
ఆ నాతో త్రీ టైమ్సా ఫోటం సవెన్ దొ
నాలేదు
ఆ ఓ ఫోర్ టైమ్స్ ఏంటనవవుోద అడా టూ టైమ్స్ ఏనా హ సర్లే మల సాయంత్రం లోపు నాకు ఇంకొ ర టూ టైమ్స్ చేసేయంండి ఎందుకంటే నేను రేపు ఊరికిపోతే ఇంగ ఫోన్ ఎక్కడేస్తానో తెలిదింగా
సరే నేను ఈరోజు చేస్తానులే అయితే
ఈ రోజు నైట్ లోపల ఇంకా టూ టైమ్స్ చేసెన నాకైతే ఆ సరే
ఆ
హలో!
దా